హలో
హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి హలో
అదే ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే కూర్చున్నాం ఇప్పుడే మీరు చేస్తురు అండి, హలో ఆ తిన్నమండి మీరు తిన్నారా ఎం చేస్తురండి ఆ ఏం లేదండి బెండెకాయ చారు మీరు
బెండకాయ
అవునండి బెండకాయ ఫస్ట్ మనం ఫ్రై లాగా చేసి దాంట్లో చింత పండు రసం వేసి మసల పెట్టాల అండి అంతే
ఉ
మీరేం చేస్తారండి ఏం కర్రీ చేసిరు
మాది టమోటా చారు
అవునండి ఎట్లా అండి మీకు ఏమంటే ఎక్కువ ఇష్టం అంటే నాన్ వెజా వెజ్జా
నాకు నాన్ వెజ్ ఇష్టం
అవునా అండి
ఆ ఫిష్ ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టం
ఎలా చేస్తారండి ఫిష్ ఇంకా ఫ్రై చేస్తారా చారు లాగా చేస్తారా
చారు లాగానే చేస్తేనే బాగుంటది చార అంటేనే ఇష్టం ఎక్కువ మాకు
అవునండి ఎట్లా ప్రిపేర్ చేస్తారండి మీరూ చేస్త అవునా మీరు చేస్త సరే పోనీ అత్తయ్య వాళ్ళు చేస్తారా
మా అత్తమ్మ ఎక్కువ బాగా చేస్తుంది నేను కొంచెం తక్కువే
అవునులే
హ బాగా చేస్తది మీరే ఏ స్టైల్లో చేస్తారు
మేము ఫిష్ ఎక్కువ ఏమండి ఫిష్ ఎక్కువ ఏయమంటే ఆ
ఏం కర్రీస్ ఎక్కువ వండుతారు
మేము ఎక్కువ వెజ్ అది కర్రీస్ అయితే ఎక్కువ ఆలిగడ్డ బెండకయ ఫ్రై అవ్వంటే పిల్లలకి కొంచెం మంచిగా తింటారు ఆ పప్పు చారు ఇప్పుడు సమ్మర్ కదాండి ఎక్కువ శాతం ఆ సమ్మర్ కదాండి ఎక్కువ శాతం పప్పుసారూ అంటేనే పిల్లలు ఇష్టపడతారు కొంచెం మంచి తింటారండీ పప్పు టమాట
పిల్లలకి బాగా ఇష్టం కదా
అవునండి ఎట్లున్నాయండి సమ్మర్ కదా ఎండలు కొంచెం
ఎండ బయటికి వెళ్ళడం వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది
అవునండి సమ్మర్లా ఎలాంటి ఫుడ్ ఇస్తారండి పిల్లలకి ఎక్కువ శాతం
నార్మల్గానే ఎప్పుడు ఎప్పుటిలా కొంచెం ఎక్కువ జ్యూస్ ఇస్తామ అంతే
అవునండి ఎక్కువ వాటర్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్ అండి డిహైడ్రేషన్ కాకుండా
హ్మ్ అవును పిల్లలకోసం ఎక్కువ బైటకి కూడా అండే
అవ్నండి హ్మ్